హలో
హలో
హలో
ఆ హలో అండి
హలో
హలో
వినిపిస్తున్నా అండి ఆ ఏందండి చాలా రోజుకి కాల్ చేశారు నాకు
నువ్వు ఊకే గుర్తొచ్చావని చేశా
ఆ
ఊర్కే గుర్తొచ్చి
అవునా అండి
హా
ఆహా ఏ సంగతుల అండి మరి
ఎమ్మె ఎలా హ
మాములుగానే మాట్లాడినా
ఆ
ఆ
ఆ
అహ హా
అయిపోయిందా తిన్నావా
అక్కడ అక్కడ అప్పుడు నుంచి ఏం తింలేదు. అ ధంసబ్ దాగా అంతే
అదేమిటి ఆకలేస్తది కానీ ఎక్కువగా
మరి ఏం చేస్తం తప్పదుగా
ఊ
ఒక మూలక గొట్టాల బిర్యానీ
ఆ అంటే మాకు సరిపోయింది మరి
నా యాడ జరిపోద్దీ
ఆ నిజంగా ఒక్క మూలకంటే ఒక్క మూలకు గుడా రాలే నాకు
హ
హ సరలే కాని ఏంది చాలా లేట్కి వెళ్ళినట్టున్నావు ఇంటికి
ఏను అదే కైండల్ వచ్చస్త స
ఎలిపోయావా
ఆ ఒక ఐదు నిమిషాలు ఏమో కూర్చొని ఉంటున్న
ఆ. హా
పాయిసం మస్తుందా
ఏ బాగానే ఉందిగా ఈరోజుఫ్ ఫై మినిమమ్ ఫైవ్ అయినా అవకోడుదామా
ఆ
నీది లాగిన్ చేసుకోవాలగా మరి తర్వాత నేను లాగిన్ చేయాలా ఆమనంది నేను లాగిన్ చేసుకోవాలా
అ ఏమోమారి అంతేగా
మీ అన్నది లాగిన్ చేసుకోవడాక అయితే నేను
ఆ ఓ టీ పీ చెప్పు అయింతే
అదే నువ్వు చెప్తే నేను లాగింగ్ చే
హ ఆ సరే
హ ఎందంటే
ఫస్ట్ ఫాల్
బాగు బాగుందా సినిమా
బాగుంది
ఆ
ఫిస్ట్లు కూడా దీంట్లో కూడా చానా ఉన్నాయికాదు
చాలా అంటే చాల ఎమ్ లేవు
ఓ రెండు మూడు
ఒకటేగా ఉంది
ఆహా వాడు ఇద్దరు పోలీసోలు
ఆ అవునవున్ వున్ ఎప్ వచ్చింది హూ
మరి మీ తమ్ముడికి ఎందుకు సేమ్ ఇరవైకి ఇరవై ఆవగొట్టంగా టైమ్ అయి
సరిగ్గా మాట్లాడతేనేగా, రెండు నాక్ తెలిసి రెండు అయి ఉంటది. హ్ హూ
మ్మ్ బూతుని మాట్లాడుకున్నా నార్మల్గా మాట్లాడదాం ఓకేనా అది. హ్మ్
ఆ
హ్మ్ చక్క రెండు వేలు అన పడితే నీకు ఫీజ్, ఒకవేళ ఫీజు అడుగుతే గబుక్కున అవి కట్టొచ్చు లే. హ్మ్
వచ్చారా మీ మమ్మీ ఇంటికి
తీసుకొచ్చాగా నేన్ ఎళ్ళి అందుకే నేను ఫోన్ ఎత్తలా
హు హ్మ్
హ్మ్ పెట్రోల్ బంకులు లేవు గుంట్రుల వచ్చ నా ఏమ నే అడ. లా
అడగచ్చుగా
ఏమో మర్చిపోయా అడుగుదాం అనుకున్నా ఇంగ మామ్ మ్మీ ఇంకా దాన్ గురించి చెప్తుంది ఇల్ షిఫ్ టింగ్ అవుదాం అద కదాం అని చెప్తుంటే, హ్మ్ సరే అని చెప్పా ఇంకా ఏం చెతాం మ్ బొక్కా మారిన కదా. ఎల్లబుద్దే కావట్లా అసలా
ఏం కాదులే ఎల్లు
నాలాంగ్ ఇంక ఎళ ఎటు ఎళ్ళంగా అవుదా క్కడ కొంపలోనే సావాలి ఇంక అక్కడ
అదే అదే కూల్ రీలాక్స్
అదే ఊర్ చివరా మల్లా అది
హూ హ్మ్
ఎవ్వరుండరు ఇంటి దగ్గర్లో ఇంకా మొత్తం చీ క టి
ఏం కాదులే ఎక్కువసేపు ఇంట్లోనే ఉన్ ఎరగా
అబ్బా పొద్దున్న నుంచి సాయంత్రం దాక అంటే ఇం మే ఇంట్లో ఉంటే ఇంట్లోనేక ఇంకా
ఉమ్ ఏ మైయిద్దిలె పనీ
అబ్బో ఇప్పుడు బండి కూడా సరిగ్గ లేదు ఇది అసలా ముగ్గురు వెళ్ళడానికి సోది కొంచం ఆక్సెస్ ఏదో టుంటే ముగ్గురు వెళ్ళడాంకైనా ఈజీగా వెళ్ళపోవచ్చు గుంటూరులో ఉంటాది ముగ్గురం మా అమ్మ వారికి ఎటుంట్టద్దో తెలీదు
ఉమ్
అంకుల్ అది స్టార్ట్ చేస్తే మాత్రం అదే చాలా లాంగ్ అయితది స్లపీడు
ఉమ్
ఉమ్
అంకుల్ స్టార్ట్ చేస్తే
అంకులు బిజినెస్ ఇది బ్లడ్ శాంపుల్ స్టార్ట్ చేస్తే అక్కకి ఇక్కడ ఉండ ఇంక ఇంట్లోనే కదా అది కింద
ఉమ్
ఆయన ప్లానింగ్ ఏందనుకుంటున్నావు కింద ఆఫీసు అదే బ్లడ్ సంప్లేది డాక్టర్ ఉంటారు మొత్త పేషెంట్లు వాస్తు తర్ మోత్ టౌడిది బ్లడ్ సామ్ ప్లేది పైన ఇల్లుయేసాడు క్లాథింగ్ అని చెప్ప కదా ఇలా క్లాత్ంగ్కి సెట్ అవ్వాల అది గదిలో వేసేస డైరెక్ట్ గా ఇంకా నాలుగు గదులు మూడుో నాలుగు గదులు మీకులాగే సేమ్ వర్సకు మూడు గదులో నాలుగు గదులు
హ్మ్మ్
ఉమ్ అది ఆహా మ్మ్ మ్మ్
ఏం జరుగిన మన మంచికెలేగానీ
ఉమ్ అంతేలే ఇల్లు కూడా మరి దారుణంగా తయారయారసాల
ఉమ్ అదేగద
ఏది పడితే అది చెప్తతున్నాడు ఫోన్ చేసి మ డాడి
ఆ
మా చేసేవి అన్ని చేస్తారుమా
ఆ
చేసేన్న చేసిలేదు ఆయన చేసినవి మాత్రం ఏం చెప్పడు. నన్ను కొడతున్నారు నన్ను ఇంట్లోకి రానియట్లే అని చెప్పి చెప్తున్నాడు. చూడు ఆయన మా వాళ్ళకు కనపడదాయింది మా కావాలని చెపుతారు మా అసలా మేము ఒక మాట అన్నా సరే. ఆ అదేలే కావాలని చెబుతారు అసల భలే.
అంతే మరి చెప్తనాయిగా నమ్మద్దు మరి మన తప్పుందని చెప్తే బాగోదు కదా.
ఆ
మన వైపే తప్పు ఉందని అని చెప్తే ఇంకేదోకటి అంటారని. భయమేమో.
నాకు వెళ్ల బుద్ది కావట్లేదు. ఎందుకంటే సొంతల్లు ఇంక అన్నీ తీసుకెళ్ళాలా అక్కడికి తీసుకెళ్ళలి షిఫ్టింగ్ చేసి అది జేసి ఇది జేసి
ఇప్పుడు హీట్ ఆఫ్ ది ఫైర్ లో అంతే అంటారులే చూద్దాం ఇంకా టైం ఉంది కదా మళ్ళ.
అమ్మి మా మరిమా మరి అసలా కంగారు కాదు మరి స్లాబ్ ఆయనా
ఉం
ఉమ్ మరి రోజుకి మూ వందలు అమ్మాయి ఇచ్చేది ఇంట్లో రోజుకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆయనకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వతయి.
అ
నాలుగు వందల
రహన్ బాద్ మే అతిము రిహన్. ఏంటి అర్థం గాలా.
అప్పుడప్పుడు పనికి వెళ్తడు అప్పుడుప్పుడు పనికేళ్ళాడు. మజ్యలో ఆ ఇది జుడు మళ్ళా. ఇచ్చేది నెలకి ఎనిమిది నుంచి పన్నెండు పది నుంచి పన్నెండు వేలు. పన్నెండు వేల్లో కూడా మళ్ళ ఇప్పుడు ఏంది పూర్తిగా ఇవ్వడు. రోజుకి నాలుగు వందలు ఏమి కూడా ఒక రోజు నాలుగుందలుస్త ఇస్తాడు ఒక రోజు రెండు వందలు ఇస్తాడు ఒక రోజు అసలు ఇయ్యానే ఇయ్యాడు.
ఆ
అట్లా
అప్ప అండి
ఏన్ అటు తీసుకెళ్లారు షాప్ కి అటె కెళ్ళారు
మళ్ళీ తిప్పుకున్నాం కా చూడ్లేదా
అవునా
ందు తిరిగిటిప్పుకునం
నేను రాంగ్ రూట్ లో వెళ్ళిపోయాగా
నేదా అనుకునన్న రాంగ్ రూట్ లో ఎకుంటా
అదేంది ఇక్కడ ముందు గొందుందుగా ముందు గొందు నుంచి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా
ఏ ముందుకుచ్చి దీప్పారు మారి
పప్పులేవన
ఏ మరి
సినీ ప్రేమ్ ప అ సందు ఉండేది ఆ సందు నుండి వెళ్ళిపోవచ్చు చె
ఆ
హ
హ
ఆ చూపిస్తున్న ట్వంటీ కాల్స్ స్టార్టింగ్ నుంచి
ఆ
ఉ హ మనని అడుగుతా అయితే ఈ రోజు ఏంద్ర అమ్మాయి జాయిన్ అయి అంట్రా ఇట్లా మరి ఏమన్నా లింక్ ఉండి ఇంటర్వ్యూ క తీసుకోవడానికి అది నే అడుతా ఏమైన్నా నేర్చుకోవాలో చెప్పు అమ్మాయి వచ్చిదింట అని చెప్తా
అ
నేనుం గాల నాకేం అర్ధంంగా అట్లా మరి రోజు గుంటూరు రావాలి మరి వస్తావా ఇన్ని
మరి ఏం చేస్తాను ఏం లేని దానికన్నా అది నయం కదా దా
అవునా
ఉ
గుంటరు రావడానికి ఫ్రీ అయ మరి ఇక్కడ దాకా రావడానికి మరి బండి ఉండాలిగా నేను దింపడా కానే బండి ఉండాలి లేక
ఏం కాదులే లేకపోతే లేకపోని అదే లేకపోతే లేకపోనీ
ఏం లేకపోని
వండడి అదే తంన్నాం కదా అప్పుడు చుద్దాంట
అవును ఖచ్చితంగా వచ్చిది దాని ఇట్లా నీకు
అప్పుడు చూద్దాంలే టైముందిగా
ఆ ఆహ్
ఉహ్
ఇంకే సంగతులు తిన్నారా ఏం తిన్నారు అప్పుడు ఏం తినలేదా ఇంకా కన నంచ్
ఆహా ఇంకా ఎమ్ తినాలే
ఏ ఈ సారి ఈ రోజు ఏమనడ లేదా
అడగలా ఎంగనేేను అడగలా
ఆహా
ఆహ్
నా ముందు నుంచి ఎందుకు అంత షో చేసుకుంటా వెళ్తాడు నాకు అదే బలుపు మాములు కోపం రాదు అసలు నాకైతే ఏం ఏందో అంటున్నాడు ఏంది
ఆ ఆ కొంచెం కూడా నడుచుకుంట రాలేవా అంట
ఆహా మేము లాన్ నుంచి వస్తుంట వాడికి తెల్ సుద్ద ఏంది
అదేగా
ఆహా ఇప్పుడు వన్ నామోషి ఫీల్ అవుతున్నాడు
ఆహ్
అంటే వాడ్ ఉన్నాడు కదా అక్కడ ఈ బండి నుంచి ఎక్ ఆ బండి ఎక్కుతుంది ఏందా అని అని అలా కదా సరే మరి ఉంటా అయితే
ఆ సరే